ఎక్కండిష్మి నాయుడు చెప్పుు
నింలడు మందుసా
నువ్వు ఎంత అసలు నువ్వు నన్ను వస్తావ అనుకున్నావా రా అనుకున్నావా కాలేజ్కిదయం వస్తా నిజజం చెప్పి వస్తా అనుకున్నావు కదా నీకు తెలిసు నను వస్తానండి ఆ
ప్రమిష్గా నేను అనుకోలేదు
కో అట్టే
క బాయ్
ఈరోజు అనుకోవాలలేదు కదా అను పన్బట్టే బకా సరేనా
టెన్ థర్టీ వరకు చూసా అప్పుడు మెసేజ్ చేసాను నువ్వుక వస్తావా రావా అని
సో రేపు కూడా అంత అలాగే చెయ ఎవరుద్ద అన్నారు నేను ఇద్దన్నానా అసలు రేపు బట్టలన్న వాషింగ్ మిషిన్ వేసేస్ అన్ని ఆరేసేసి చాలా పనులున్నాయి
సరే బాయ్
ఎందుకు బాయ్ ఇది చెప్పు
అవసరంలే కద్ రానంట్నవుగా గేమ్స్కి వెళ్దాం అన్నావు నువ్వు రాను అన్ నావ్ గదా
నేను రాలేనులే, పది ఈ నిన్న ఈ రోజు అంద్ ఆడ అన్నీ ఆటలు ఆడేస్సారు రేపు ఏముంటాయి, ఇంక రేపు నాకు తెలిసి అమ్మాయిలుకు ఉంటయ్
ఆ కోకో ఉండుద్ది కదా మీ ప్రేమలత ఆడిద్ది ఇంట్రెస్ట్ అనగ అప్పుడైనైనా చెప్తారులే మంగిస్
హ్మ్
ఇంట్రెస్ట్ ఇట్లే అయినప్పుడు ఎన్నైనా చెప్తావులా అంటున్న
ఉండనంటనే చెప్తున్న ఏమే చెప్పు అన్న మ్మ్ చెప్పుమేశ్వర్న్
నమ్లేక్
మ్మ్ ఏంజేయాల్ ఇయాల్టప్
ఏం లేదు
మలియాసా